ఫేవరెట్ ఫేవరెట్ స పారాచూట్ ట్ ఆయిల్ డబ్బా ఎంత రేట్ తెలుసా పెద్దది రెండు వందల ఆ నూట అరవై రెండు రూపాయలు రెండు వందలు హాఫ్ లీటరు హఫ్ లీటర్ కాదు హాఫ్ లీటర్ కాదు టూ ఫిఫ్టీ ఎం ఎల్ యే వన్ సీ మ ఏడే అనుకు మెంట్ మ కడ మా కూడా కూడా మరి అందుకే మ్మ్ ఏంటంట తెలీదు అన్ని గ్యా తో పాటు దీన్ని కూడా పెంచేశారో ఏంటో సా బఫ త్రీ హండ్రెడ్ ఎం ఎల్ యే
టూ ట్వంటి టూ
ఆ అంటే సిక్స్టీ రూపీస్ డిఫరెన్స్ మా టూ టూ ఫిఫ్టీ ఎం ఎలు సిగ్గు లేకుండా మళ్ళా చూసారా ఆయన పెద్ద మ్మ్ మ్మ్
మ్మ్ ఓన్
హ్మ్ పాండ్స్ డబ్బా తీసుకొచ్చిన పాండ్స్ అయిపోతే లాస్ట్ టైం గతు పడి ఇంకా పేస్ట్ కూడా అయిపోయింది అన్నీ అయిపోయినాయి మ్మ్ తీసుకొచ్చుకున్నాను ఆయిలు సోప్ డబ్బా వస్తారు. మ్మ్ స్నాప్ పెట్టుకుంటాను దీన్ని వాడట్లేదు ఎక్కడికో పోతుంది
ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా బాగా
ఆ
ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా ఎక్కువ యూట్యూబా
ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామె ఎక్కువ యూస్ చేస్తాను ఏం పన్లేదు ఇగ ఇంకా
చదువుకోవచ్చు కదా
ఏం చదవాలో అర్థం కాట్లేదే అదే మ్మ్ ఏం చదవాలో అర్థం కావట్లేదు లేకపోతే చదువుతాను
ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి
హ్మ్ అవ్వాలనే అనుకుంటాన్నాను అది అవ్వదు అన్ని అనుకుంటా అంతే అనుకోడమే పని
మేము మొన్న టెంపుల్ కి ఎళ్ళామా
మ్మ్
సాటర్డే మేము మా సిబ్లింగ్స్ మా సిబ్లింగ్స్ కాదు.
హ్మ్ ఆ కజిన్స్ ఒకే
అందరం వెళ్ళాము, హ్మ్ పొద్దున్నే అంటే పొద్దున్నే కాదు. సెవెన్ ఫార్టీ అట్లా అయింది. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీయో అట్లా అయింది.
ఆ
చెప్పులు కిందే వదిలేసి కొండ మీదికెక్కాము.
ఆ
చెప్పులు కిందనే వదిలి కొండ మీదికెక్కినము.
ఆ
అక్కడ దర్శనం అయిపోయేసరికి ఆ లెవెన్, లెవెన్ థర్టీ అట్లా అయింది.
ఆ
ఇంకా ఎండ పెడుతోంది ఫుల్ రోడ్ అంత కాలిపోతా ఉంది కాళ్లు కింద పెట్టలేకున్నాం. ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేసినాం అక్కడ నుంచి వచ్చిన తర్వా త కిందికి వచ్చేసరికి ట్వెల్వ్, ట్వెల్వ్ టెన్ ట్వెల్ థర్టీ అట్ల అయింది.
మ్మ్
ఆ ఆ ఎండలో మొత్తం కాళ్ళ అట్లే నడుచుకుంటూ వచ్చేసరికి కిందికి వచ్చిన తర్వా త కాళ్ళు వనుకుతా ఉన్నాయి అడుగు తీసి అడుగు పె పెట్టేకి రావట్లేదు. బొబ్బల్ బెన్ ఏమో అన్నట్లు అనిపించింది అంత అంతగా ఎండలు పెడతా వున్నయి. ఆ మళ్ళీ ఆ ఇం ఇంకో టెంపుల్ కి రెండు టెంపుల్స్ అని ప్లాన్ చేసుకొని పోయినాం, కానీ ఒక టెంపుల్ కే మా పని అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసిన
మ్మ్ ఇంకో టెంపుల్ వద్దనుకున్నారా
టెంపుల్ పోలేదు ఆడే బస్ స్టాండ్ లో పోయి కూర్చుంటే అక్కడ బస్సు రాలేదు ఇంకా బస్సు రాలేదు అన్నప్పుడు ఇం ఇంకా మాక ఏంబో చవాల ని డిసైడ్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం
హ్మ్
అందులో ఇప్పుడు మా ఊరి సైడు రోడ్ వేస్తున్నారా బస్సులు రావట్లేదు
మ్మ్ హ్మ్
ఇంకా మళ్ళీ బస్సు మిస్ అయితా అంటే వచ్చేది బస్ ఏమన్నా వస్తుందేమో అని హోప్ తో వచ్చినాం కానీ అడికి వచ్చిన తర్వాత బస్సు రాలే ఏమి రాలే
అయ్యో చడ బస్సులు ఎంతో బిజీగా ఉన్నాయి దేవుడు గాజులు ఒకటక్కటే ఉన్నాయి వేసుకోవాలా లేదా అని
హ్మ్
దేవుడు గాజులు ఒకటొక్కటే ఉన్నాయి
గాజులా
గాజులు యా దేవుడు గాజులు అమ్మవారి దగ్గర ఇస్తారు కదా అవి ఇప్పుడు బీదం పోయింది ఫీస్ లేవు ఎట్లా తీయాలో అర్థం కావట్లేదు
యూట్యూబ్ లో వాళ్ళు ట్రిక్స్ చెప్తారు చూడు
ఇ ఏను పని చెయ ఉఊట్కు
చేస్తాయి
లాకు తీచడం ఫ ఫస్ లేక ప్ర అ అ చేయలేదు
అవుతుంది ఒకసారి ట్రై చెయండి
చేయాలి చూస్తా ఇంకా ఉంది ఇంకా ఉ ఇంకా కుకు మ ఆ బపు కుంకం తీసుకొచ్చుకుందామని చెప్పుకొని మర్చిపోయాను ఆ ఇప్పుడ
కొంకోమ నాతో ఉండి నేను ఎప్పుడో తెచ్చుకున్నా యిపోన్ కూడా అయిపోలే ఇంకా
ఇంకుమా నేను కూడా అంతే అంటే మళ్ళీ ఇంటికిెళ్ళ నేను వేరే అమ్మాయి ఫంకం అడిగింది తీసుకురమ్మ మచిపోయి అమాట పిన్నిస్లన్నిీ ఆడాడ పోతున్నాయి ఒకటి కూడా కనపడవు అన్ని పోగొట్టుకోవడమే నా పని మొన్న షాపింగ్కి వెళ్ళాం మేము ఒక బ్యాగు్ తీసుకున్నానునమాట అంటే త్రీ ఇన్ వన్ బ్యాగు బ్యాగ్ ప్యాక్ బ్యాగ్ ప్యాక్ అంటందిదా వేస్ట్ కాలేజ్ బ్యాగ్ లాగ వేస్ సుకోవచ్చు మళ్ళీ సైడ్ క వేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లా కూడా పట్టుకొచ్చున్నట ఫస్ట్ థౌజండ్ రూపీస్ చెప్పింది థౌజండ్ చెప్పింది నేనేమో సిక్ సిక్స్ హండ్రెడ్ కడిగిిన ఆవిడ మా మామకు తెలుసు చ అనమాట అంటే తెలుసంట కావాలంటే మేము ఆమెకు కూడా పిలుచుకురాపో అమ్మా చెప్తాది అనిందా ఆమె సరే అంటీ ఉండండి పిలుచుకోవచ్చా అని చెప్పి పిచుకో ఈ పిలుచు